హలో ఏం చేస్త
హలో ఏం చెయ్యట్లే అక్క కలిగానే ఉన్నాం ఖాళీగానే ఉన్నాం అక్క మీరు
ఖాళీగానే ఉన్నాండ్రా కరెంట్ ఉందా మీ సై లేదురా కరెంట్ లేదని బయట కూసున్నం నిన్న ముగ్గేసినాం అవును మా సైడ్ కూడా గంటయింది పోయి మా సైడే పోయినా మీ సైడ్ ఉందనుకుంటానా
ఏహే పోయింది
విన్నం
నోడిరా అక్క ఏమన్నా అంగన్ వాడి నోటిఫికెషన్స్
తెలిద్రా నేను పోలే అసలు ఆన్లైన్ సెంటర్కి
ఇంట
నాకుొ ఒక అమ్మాయి చెప్పింది కానీ నేను పెద్ద పట్టించుకోలే పట్టించుకోవాలి నేను పోనే పోలే
పోనే బోలె
చాలా మంది ఉంటారు ఇగ అవి మనకొత్తయ అని
వత్తయో రావోగానీ ఏమో చూసుకో అంతే
ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎంత పెద్దగా ఉంటదో ఇగా
హ్మ్మ్
అప్లికేషన్ ప్రాసెస్ ఎంత పెద్దగా ఉంటుందో తెలియదు కదా
ఆ అవును
అది లింక్ వస్తే ఫోన్ లోనారా అప్లై చేయొచ్చు, అంటే ఫోన్లనైనా అప్లై చేసుకోవచ్చు.
ఆల్రెడీ రిలీజ్ అయినయ్ కదా అక్క.
ఫోన్ ఫోన్ ఒత్తే అంటే లింక్ అప్లికేషన్ లింక్ వస్తే, మనం వేసుకోవచ్చు ఫోన్ లల్లా
ఇగ అవును కానీ అది ఎప్పుడు వచ్చిద్ది మరి అంటే,
ఇగ గూగుల్ల సెర్చ్ చేయాలి, సెర్చ్ చేత్తేనే తెలుస్తది.
హ్మ్
ఉమ్ నేను అప్పుడ ఒకటె రిజిస్ట్రేషన్ గిట్లా చేసుకోవాలంటే, ఫోన్ లనే చేసినా ఫోన్ లో చేసి తక్కువ తక్కువ ఐతది ఇప్పుడు ఆన్లైన్ సెంటర్ దగ్గర తీసుకపోతే డబుల్ తీసుకుంటారెమో అమౌంట్, మళ్ళీ ఇక్కడ కాదని ఇగ టౌన్ కు పోవాలె
ఆ
ఇయా నోటిఫికేషన్లు మళ్ళ అవ్వి ఎక్కడెక్కడనో ఏత్తడట, వాడిచ్చే పదివేలు లకే ఏడ ఏడనో ఎత్
అవునదో పెద్ద చికాకు
ఇగ మనోళ్ళు వచ్చినా దోలరు, వచ్చినందుకు సంతోషపడాలా, బాధపడాలా అర్థం కాదు ఆ టైం ల
ఆ
ఆళ్లకి అయి పే ఆపరేషన్ కానిస్టేబల్ పడతయి అని చూస్తే పడట్లేవుగా.
ఇప్పుడు ఇంటి ఇంటర్ డిగ్రీ తోటి పడతై అంటగా
అవి పోస్ట్లు తక్కువ ఉన్నాయని ఎయ్యట్లేరురా ఆపిర్రు, ధర్నాలు చేస్తారె ఇంకెక్కువ పోస్టులు కావాలంట. ఇరవై పోస్ట్లు ఎక్కువ కావాలని ధర్నాలు చేత్
ఒకవేళ ఇంటర్, డిగ్రీ అయితే అప్లై చేద్దాం మనం
ఆ ఇంటర్ డిగ్రీనేనే కాన్స్టేబుల్ ఎంత వరకే ఉంది.
ఉ ఉమ్
ఇంటర్ వరకే కానిస్టేబలీ అంటే, యూ పీ ఎస్ సి అయితే డిగ్రీ ఉండాలి. గ్రాడ్యుయేషన్ పర్స అయితే యూ పి ఎస్ సి ఎగ్జామ్స్ రాయడానికి అర్హులు ఉం
ఉమ్
ఎస్ కానిస్టేబుల్ అయితే ఇంటర్ ఏ మస్తు ఉంటై డాన్సర్గని ఎట్లీస్ట్ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఐతది కదా.
అవును
ఉమ్ నేను రాయాలె అని నేను చూస్తన్నా.
ఉమ్
ఆ బి ఈ డీ చేయాల దానికి టూ త్రీ ఇయర్స్ కావాలి, మళ్ళీ డ ఎస్ సికిఫుల్ కాంపిటి డి ఎస్ సి ప్రతి ఇయర్ ఏస్తే, బి ఈ డి అన టీ టీ సీ అన చేస్తే బాగుంటది గని డి ఎస్ సి ఓడు ప్రతి ఇయర్ ఎయ్యడు కదా.
టీ టీ సీ ఏత్తరు అసలు.
టి టీ సీ ఏసినా డి ఎస్ సి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కేసిండు. ఏడు సంవత్సరాలకి మొన్న బడితే డిఎస్సీ అప్పుడు రాసిరు అందరు రాస్తే అందరికి వచ్చినాయి జాబులు ఒకవేళ అదే వాళ్ళు డిఎస్సీ పోతే టీటీసీ చేస్ వాళ్ళు వేస్ట్ ఏమైనా ప్రైవేట్ దాంట్లో చేసుకోవాలి మళ్ళ వాళ్ళ ఫర్దర్ గా ఇప్పుడు అది జేసుకుంటా డిగ్రీ జేసినోళ్ళకి ఏం గాదు డిగ్రీ చేయకుండా ఓన్లీ టీటీసి జేత్తే వేరే జాబ్స్ అప్లై చేసుకునే ఛాన్స్ గూడా ఉండదు వన్నే
ఆ అవును
అందుకనే ఇగ నేను ఆ వద్దు లే అని ఆగినా
ఉమ్
కాకిలేతే
ఇంకా అక్క తిన్నరా అన్నం
ఆ పోద్దుగాల దిన్నం మధ్యాహ్నం దినలే ఇగ ఉమ్
ఎందుకని
ఏమో పొద్దుగాల దినుడే లేట్ అయ్యింది పదకొండింటికి తిన్నం
ఉమ్ హూ
మా అమ్మ నిన్న ఒక కిలో మామిడికాయలు కొనుక్కోతే ఒక మామిడికాయ తిన్నా
ఇంకా అయిపోలే మామిడికాయలు
ఏమో రా నిన్న మార్కెట్కి కూరగాయలు తెద్దాం అని పోతే బాగున్నాయంట మామిడికాయలు అంటే ఒక కిలో దీసుకొని వచ్చింది
హ్మ్ హ్మ్
చూస్తే మస్తున్నాయే ఎట్లున్నాయి అంటే అసలు బాగున్నాయి కాయలు
మామిడికాయలా
ఆ స్వీట్ ఉన్నాయి
ఉమ్
మాడికాయ దిన్ని హ్మ్ ఉమ్ పుష్ప వాళ్ళకు నాలుగు ఐదు
మీ ఇంటి పక్కన అబ్బాయి హాస్టల్ నుంచి వచ్చిండటగా
దాన్ ఉందంటే దానికేమ్ లేదు పిచ్చోడు ఉండదు అని నేను ఫస్టే జెప్పినా వద్దురా పోకు అసల్ ఫస్టే జెప్పినా
అవునా ఏమన్నాడక్కా మరి హలో
పో కొను బీ
ఉమ్ వాయిస్ బ్రేక్ అయితందక్క ఏయ్